గురి
ఎలా ఉన్నారు మ్ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి రిలేటెడ్ హ్యాపీ ఈద్ ముబార్క్ తకు మీకు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి
మైలా జరుపుకున్నారు రామ్జాన్ ఫెస్టివల్
గంజాన్ ఫెస్టివలా బాగానే జరుపుకున్నాం మేడం గారు మార్నింగ్ టైం వచ్చేసేసి, ఉదయాన్నే లేేసి ఫస్ట్ నమాజ్కి వెళ్తాం కదా ఫైవ్ ఇ
ఆ ఆ
మ్ తర్వాత ఇంటికి వచ్చేసేసి, ఫ్రెష్ అయిపోయి, తోమింటికల్లా నమ్మా జ నమాజ్ కిలిసేసి తర్వాత వచ్చిన తర్వాత సేమియాతో పాయసం చేసింది మా అమ్మ అత్తాగేసిన తర్వాత మ్మ్
పాస్టింగ్స్ ఉన్నారా ట్వంటీ వన్ డే అన్ టైమింగ్ థర్టీ డేస్ ఉంటారు కదా ఆ మీ దాంట్లో మ్మ్ థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నారా
ఆ థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నాను ఫస్ట్ టూ త్రీ డేస్ కొంచెం హార్డ్ గా ఉంటది తర్వాత అలవాటు అయిపోతది
ఆ అవును వన్ మంత్ ఇగ
మ్మ్
మ్మ్
దాని తర్వాత మధ్యాహ్నం పాటు వచ్చేసి మా మదర్ బిర్యానీ రెడీ చేశారు
వా మీక ఉన్నా మాక్ ఏం అయినా ఉందా
ఉన్నాయా
అయిపోయింది
మీర ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది
మేము చాలా బాగా సెలబ్రేట్ చేసాము మీ లాగనే సేమ్ యాస్టీస్ మార్నింగ్ వేసి పూజా చేయడము షాపింగ్ షాపింగ్ చేసి వచ్చి నెక్స్ట్ డే అంటే బిఫోర్ వన్ డే న షాపింగ్ చేస్తాము చేసి మార్నింగ్ పూజ చేసి పచ్చడి వేసి తోరణాలు కట్టేసి స్వీట్ వేసి అందరికి షేర్ చేస్తాము ఇలాగ మ మం కూడా
మ్మ్ తరువాత పండుగ అయి తర్వాత నెక్స్ట్ డే బీచ్ చ్ కి వెళ్తాం మే బీచ్ లో ఆ బీచ్కి వెళ్తాం మార్నింగ్ టైమ్ ఆ పైకి లేచేసి అ
మ్మ్
దాన్ని ఎస్టర్డే ఉంటది కదా దాని ముందు రోజు దాని ముందు రోజు ప్రిపేర్ చేస్తాన్నాం కదా బిర్యాని మొత్తం తీసుకెళ్తాము తీసుకెళ్ళి అక్కడ బిర్యానీ బీచ్ లో మొత్తం మునిగేసేసేసి మళ్ళీ తర్వాత వచ్చేసేసి
అంటే ఫ్రెండ్స్ సర ఫమ్లీ
ఫ్యామిలీస్ తో వెళ్తారు కొంతమంది అందరు ఫ్రెండ్స్ త వెళ్తారు మేమైతే ఫ్రెండ్స్ తో వెళ్ళాను
మ్మ్ హ్మ్
మ్మ్ చాలా ఎంజాయ్ ఎంజాయ్ గా ఉంటుంది బీచ్ లో
ఆ అవును లెండి మ్మ్ హ్మ్
అ
ఎలా అయితే ఫుల్ ఫిల్ గా రంజాన్ అయితే కంప్లీట్ చేసేసారు
మ్మ్ అవునండి ఈ సారి ఇక థౌజండ్ థర్టీ లో వచ్చేసి టూ రంజాన్స్ వస్తాయి ఒకేసారి ఒకే ఇయర్లో టూ రంజాన్స్ వస్త
ఎప్పుడు టూ థౌసండ్ థర్టీయా
ఆ టూ తౌసండ్ థర్టీ లో
ఎందుకు అట్లా స్పెషల్ ఉందా అవి
అంటే ప్రతి ఇయర్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ పైకి వెళ్తా ఉంటది
ఆహా
ఇప్పుడు మార్చి లో వస్తుంది కదా ఫిబ్రవరి, మార్చ్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ పైకెళ్తది ట్వంటీ ఎయిట్ లో ట్వంటీ నైన్ లో జనవరిలోగ ఎళ్తది థర్టీ లో ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి మళ్ళీ డిసెంబర్ లో లాస్ట్ వీక్
లాస్ట్ వీక్ లో జనవరి అవును టూ టైమ్స్ వస్తది టూ థౌసండ్ థర్టీ లో మ్మ్
ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ డేస్, ట్వంటీ డేస్ అట్ల ముందుకు వెళ్తా ఉంటది
అవునా అందుకే కూసరీ ఈసారి కొంచెం ఫ్రెంట్ వచ్చింది
హ్మ్మ్
మ్మ్
ఇంకేంటి మేడం ఎక్కడా చదువుకున్నారు మీరు
నేనూ వచ్చేసీ ఇక్కడే కే ఏ సముద్రంలో చదువుకున్నాను కాలేజ్ అయిపోయింది డిగ్రీ కంప్లీటెడు బీ ఎస్సీ, డి ఏ మనీ బి. ఎ సర్ ల్యాబ్ టెక్నీషన్
మ్మ్
ఆ అవైయిపోయినాయి ఖాళీనే ఉంటున్నా ఇంట్లో
మ్మ్ మ్మ్ ఖాళీగా ఉంటుంద వర్క్ ఫ్రమ్ ఏం చేయట్లేదా
వర్క్ ఫ్రమ్ అండ్ హోమ్ ఏం లేదు న ఇంట్లో ఖాళీగానే ఉం
హ్మ్
మ్మ్
మ్యారేజ్ అయింద మేడం
అయింది
ఎలా మీ డైలీ రొటీన్ ఎలా ఉంటది
మార్నింగ్ లేవడం అంటే మాకు మా మమ్మీ వాళ్ళది షాప్ ఉందన్నమాట చిన్నది మమ్మకి
మ్మ్
మా షాప్కివెళ్ళి చూసాం ఎక్కువ అంటే మమ్మీ మమ్మీ వాళ్ళతోటి స్టే చేస్తాం మేము
మ్మ్
మ్మ్ మమ్మీ తీస్ షాప్ చూసుకోడము ఇంగా చిన్నగా పెన్ అయిందంటే ఇగ కొంచెం కాలిగనే ఉంటాం వెబ్ సిరీస్ నేను ఎక్కువ యూట్యూబ్ లో సిరీస్ చూస్తాను షార్ట్ ఫిలిమ్స్ మ్మ్ ఇంగ అలా అయిపోయినాంక ఏముంటది ఈవినింగ్ టైమ్ లో టీ తాగడము మళ్ళా షాప్ కెళ్ళని షాప్ చూసుకోవడమే ఉంట
ఈ వెబ్ సిరీస్ లో చూసారా మేడం మెర్తుకల్ గాజీ అలాంటివి
అలా చూల్లే కానీ ఇవి చూసాను రీసెంట్ గా నైంటీస్ ఉంది చూడండి
మ్మ్ మ్మ్ నైంటీస్
చూసానో డియ డియర్ కావ్య అవి ఉంటాయి య వి ఉల్డి అని ఎంత చూసినా అవి చాలా బాగుంటాయి చూడాలనిపిస్తది
మ్మ్
మీరు చూసారా
అంటే మనం వర్క్ లో ఉంటాం కదా మేడం మీరు సుజుకీ షోరూమ్ లో చేస్
ఓ మీరు వర్క్ లో ఉండ్ టార
మ్మ్ క్కడ సుజుకి షోరూమ్ లో సుప్ పర్వైజర్ గా చేస్త ఉంటాను మార్నింగ్ నైన్ దాన మార్నింగ్ నై టు ఈవినింగ్ సిక్స్ థర్టీ దాకా ఉన్
ఆహా
మ్మ్ మీ హస్బెండ్ ఏం చేస్తారు మేడం
మా సార్ టెల్కమ్ టెక్నీషియన్ టవర్స్ లొ ఉంటాయా దాంలో టెక్నీషియన్ అన్న మాట టెల్కమ్ టవర్స్ లో హుమ్
అక్కడ జాబ్స్ ఏమన్నా ఉంటాయా మీ దాంట్లో
దాంట్లో ఉంటాయి గాని చాలా క్రిటికల్ ఉంటది హెవీగా ఉంటది వర్క్ చెయ్యలేరు కొంతమంది చెస్తే దా వర్క్ కీ అల్ అలవాటు పడితే ఎక్సలెంట్ ఉంటది ఆ వర్క్ కీ లే ఇంకా అలవాటు పడకపోయినా కొంచెం ఇబ్బందిగా వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి ఇక వర్క్ చేయలేరు లేట్ నేను చేస్తాను ముందుకెళ్తే కంపల్సరీ బాగుంటది ఫీల్డ్ అనేది
ఎంతుంటది మేడం సాలరీ మినిమమ్
మినిమం ఉంటది ఒక నైన్టీన్ ట్వంటీ లా అలా ఉన్
హుమ్
బాగుంటది ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ కాల్ వస్తే వెళ్ళాలి అంతే
హ్మ్ హు ట్వంటీ ఫోర్ అవర్స్
ఆ టవర్ ఉన్నంతసేప్ ఏం కాదు వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అయితది ఆ వర్క్ తీళ్ళు
మ్మ్ ఏంలేండి ఏ ఫీల్డ్ వాళ్ళకి ఆ టైమ్ లో సీజన్ ఉన్నప్పుడే వస్తది కదా
నైట్ టైమ్ లో వన్ అయినా ట్వెల్వ్ అయినా టూ అయినా కంపల్సరీ వెళ్ళాలి తుఫాన్ వచ్చినా వెళ్ళాలి
మ్మ్
ఒక వింటర్ సీజన్ లోనే ఖాళీ ఉంటారు సమ్మర్ అండ్ రైనీ సీజన్ ఘోరం ఫుల్ బిజీ అసలు అందరు ఇంట్లోనే ఉండారె
మ్మ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్
ఆ ఆ
మ్యారేజ్ అయి ఎన్ని ఇయర్స్ అవుతుంది
మ్యారేజ్ అయ్య సిక్స్
సిక్స్ ఇయర్స్
మ్మ్
నాది రిసెంట్లీ మ్యారేజ్ అయింది మేడమ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది
అ
అవున్
ఆ
ఇద్దరు పిల్లలు
ఔ
ఫస్ట్ పిల్లోడేమో నర్సరీలో చేరాడు టూ ఇయర్స్ కే చేసాం
ఊ మీరు ఎక్కడ మొవ్ బాద్ ఆ
మాదా బాపట్ల
బాపట్ల నా
టూర్స్
ఆహా
ఇంకా మేడం మీ రిలేటివ్స్ కి మీ ఇంక ఎవరన్నా ఉన్నారా బ్రదర్స్
అంత దూరంలో నేనే ఏక్ నీరేంజన్ ఎవరు లేరు
ఆహా
నేను ఒక్కదాన్నే
హు డాడీ ఏం చేస్తా ఉంటారు.
డాడీ లేరు
ఆహా
డాడీ లేరు బ్రదర్స్ లేరు పర్లేదు ఇంకా తెలిదు కదా డాడీ అంటే అంటే డాడీ ఎక్స్పైర్ అట్లా ఏం కాదు ఉన్నారు బట్ లీవ్ చేశార అన్నమాట
ఉహు
అట్లా మమ్మీ నేను అంతే ఇగ అయితే సింగిల్ చిన్ని లైఫ్, చిన్ని ఫ్యామిలీ
ఆ
ఆ ఛోటీ ఫ్యామలీ అంటారా
చోటి ఫ్యామిలీ హాహా
ఫ్యామిలీ చిన్నద చిన్న మమ్మీ నేనే ఉందిది ప్రీ మ్యారేజ్ క నేను మమ్మీ పిల్ల ఉంటాం ఇగా హాయిగా బ్రదర్స్ కూడా లేరు సిస్టర్స్ లేరు అంటే మమ్మీ వాళ్ళ తరపున పిన్ని వాళ్ళు కూడా లేరు అట్లా అంటే మమ్మీ వాళ్ళకి బ్రదర్స్ ఉండే ముగ్గురున్నారు బ్రదర్స్ ఆ
చిన్న పాప స్కూల్ వయిసారా పాప బాబు ఇద్దరు
ఆ
నా
ఇద్దరు స్కూలే
హు
హు
నర్సరియా ఎల్కెజి
నర్సరీ యెల్కేజి కేజీ
ఆ మీ ఊళ్ళో ఎలా చేస్తారు అల్లరి బాగానే చేస్తాడా
మామూలుగా కాదు ఘోరం చేస్తారు.
ఉమ్
ఎక్కువ ఘోరం గంటే ఫుల్ అల్లరి
మావడు కూడా హ్మ్ మావడు మొదటోడు మామూలు అల్లరి చెయ్యడు అస్సలు రెండో వాడు ఇప్పుడే కదా మాట్ ఎట్లా వస్తున్నాయ్ వన్ ఇయర్ అవుతుంది. అడికి
కొంచెం స్టార్ట్ అయిందంటే ఇద్దరిని ఆపలేం లేండి.
ఆ మాములు మూత మూగచ్చేస్తాడు అసలు ఇంట్లో ఉంటే అసలు ఓ పనికిెళ్తేనే బాగుండు అనిపించింది. అట్లా ఇంట్లో ఉంటే
ఈ టైమ్ లో ఫ్రీగానే ఉన్నారు. అయితే
హ్మ్
ఉ హ్మ్
అంటే ఇప్పుడు వర్కింగ్ ఏమి ఉండదు. వెహికల్స్యితే మార్నింగ్ టైమ్ లో వస్త్ అంతే కదా
హ్మ్ అంటే షోరూమ్ లో చేస్తారా మీరు ఊ ఊ
ఇంకేంటి మేడం సంగతులు ఏం తిన్నారు. లంచ్
ఆ ఈ సాంబార్ ఈరోజు
కూలర్
మీరు
మాదియా మాది క్యారెట్ కర్రీ
క్యారెట్ కర్రీ ఆ
హ్మ్
హ్మ్ ఇకేంటి సార్ చెప్పాలి.
మీరే చెప్పండి.
టెన్ మినిట్స్ అయింది. కదా నేన్ కాల్ మీరు నాకు కాల్ చేయండి. అయిపోద్ది
ఊ హ్మ్ సరే అండి. అయితే ఓకే బాయ్
తే చెయ్యండి
ఓకే మేడం బాయ్
ఊ